హలో ఆ వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది.
ఏం చేత్తాన్నవ్ తిన్నవా?
ఏం లే తిన్లే నువ్వు తిన్నవా అన్నం
ఆ నేన్ తిన్లే ఇంకా ఇప్పుడు ముఖం కడిగినా
నాది కూడా ఇప్పుడే వంట అయింది.
ఏ వంటే చేస్సున్నావ్?
ఈ రోజు బీరకాయ పప్పు చారు చేేస్తారు మళ్ళీ తర్వాత
అవునా ఈయాల్ మీ కొడుకున్ స్కూల్ కు పంపలేటా ఎందుకు మరి?
ను బాగా అందుకు పోలేదు.
భయంగా పెట్టుకోవాలె మరి
భయం లేదు ఏం లేదు నాకు చెప్తే ఇనడు నా కొడుకు
ఇక నువ్వే విన్నాడంటే మరి ఎవరు చెప్తే ఇంటర్.
ఆల్ నాన అయితే తింటాడు ఆల్నానంటే భయం బాగా
ఎవరితో ఒకరితోని భయం చెప్పియాలి పంపియాలి రోజు గిట్ల ఎగ్గడితే ఇగ ఏం చదువుతడు.
రోజు పోతాడు కానీ ఇవాళనే పోలేదు పాపమయినే
ఏ రోజ ఏడా పోతే చదువు రావద్దా మరి పోతె ఐపేనా?
ఇక అందరి కత్తుద సదువు అందరిది ట్యాలెంట్ ఒకటే తీరే ఉంటదా?
అరే ఇగో రెండో తరగతులు ఉంటే రెండో తరగతి రాకపోతే సరే రెండో తరగతిలు ఉండ్ ఈ యూకజీ కూడా రాకపోతే ఎట్ల చెప్
నడవని అట్ నడపిద్దం అట్నే ఇగ
అట్లా నడిపిస్తే నడిచేటట్ లేదు ఈ రోజులల్లా
గవర్నమెంట్ స్కూల్లో ఏత్తా
ఇక అది నయం మరి ఊకె గి ప్రైవేట్ స్కూలల్లో వేసి
ఇగ ఒక పూట కూడా అన్నం గుడా మిగులుతది ఇగ అటు ఇటు కదా
ఆ ఇగ నయం పుట్టి గంత గంత ఫీజులు కట్టి వేస్ట్
అంటే గవర్నమెంట్ స్కూల్ ఐ అని డిసైడ్ అయినా నెక్స్ట్ ఇయర్ హాస్టల్ ఏద్దామని అనుకున్నా గని ఇది
ఇగ హాస్టలెసిన వేస్టే ఇగ అట మళ్ళ హాస్టెల్ పైసలు వేస్ట్
ఆ అందుకేగదా గవర్మెంట్ స్కూల్ డిసైడ్ అయితా మరి ఇగ
ఆ ఇగ గంతే నేను గుడా చెప్తాయిగ
ఆ ఏం చెత్తురు
ఏం లేదు వంటిగనే ఉన్నా మరి ఏటన్నా పోవుడు ఉన్నదా లేదా ఉట్టిగ శనివారం ఆదివారం హాలిడేనే గ
షాపింగ్కి పోయినం
ఏడికి వేరే ఊరుకా
ఎక్కడికంటే అక్కడికి
హ్మ్ హు
అవునా ఇవాళ ఇక్కడ మాకు అంగడి జరుగుతది అంగడి పోదమా మరి
అవు అంగడికి పోవాలి కదా ఇవాళ పోయి ఏమేమి కూరగాయలు తేత్తరు మీరు అంగడ్లా
అంగడ్లా క్యాబేజీ, కప్సీకము, మిర్చి, టొమాటో అల్ అన్ని
మిర్చి ఎంత రేటు ఉంది ఇప్పుడు మీ కాడ మా దగ్గర అయితే మస్త్ రేట్లు ఉన్నయి.
మా కాడ అయితే యాభై రూపాలు ఇస్తారు ఎనభై ఇత్తరు అట్ నడ్తది ఉహు మీ కాడ ఏతుంది
మా దగ్గర గంతే ఉంది మరి ఏన్బై కిలో
కూలర్ ఉందా
ఓమైంది
ఒకే
ఏం తింటారు మీ ఇంట్లే ఎక్కువ కూరలు అందరి నచ్చెటి ఏం కూరలు ఉంటయి
ఎక్కువ చికెన్ మటన్ తింటరు.
ఏ అవ్ గవెతినుడా
ఆ ఎక్కువ తినరు ఎప్పుడు చూడు సోరకాయ వండినవ్ బీరకాయ్ వంకాయ అండినవ్ వంకాయ అండినవ్ ఎప్పుడు ఇదే తంట నాకు వేరే తంటెల్ లేదు ఇగ ఇప్పుడు ఇదే కూర అయితే మటన్ అయితే ఆవ్ ఇయ్యాల ఈ కూరన అంటరు. చికెను మటను ఎప్పుడు అదే పని మా వోళ్ళ
మరి రోజు కావాలంటే ఎట్లా మటన్ తక్కువ రేట్ లేదు కదా
ఇప్పుడు వంకాయ వండినా వంకాయ కూడా వండిన పొద్దున వంకాయ మొఖం ఇర్తర్ దానికి బదులు కోడిగుడ్డు తెచ్చెసిన ఉంటరు
ఏ కూర నచ్చకపోయినా కోడిగుడ్డు ఒకటి ఐతే ఉంటది.
ఆ ఒకటైతె ఉంటది అందుకే ఇగ మా ఇంట్ల కూరగాయలు చేద్దాం అన్నా గాని భయమయితుంది కాకరకాయ తినరు సూప్ పెడితే ఆ బెండకాయ తినరు సూప్ బెడితే బెండకాయ ఫ్రైయే చెయ్యాల నా చిన్న కొడుక్కి కొంతమంది ఉన్నరు తినేటోళ్ళు ఆ ఆ ఇగ నా చిన్న కొడుకైతే ఇగ బెండ కాయల పల్లీలెయ్యాలి లేకపోతే ఆ మర్
ఆ పల్లీలు ఏయాలి పల్లీలు ఎరుకొని తినాలి బెండకాయలు ఉంచాలి.
బెండ పల్లీలు ఏయ్యను పోతే ఆ రోజు మళ్ళా వేరే దుకాళ్ళకు పోయి తెచ్చుకొని పల్లీలు గోలిచ్చి మల్లా బెండకాయలేసే రకము అగో ఆట్లున్నది అ మంచిగానే అటా తయారయ్యిండు నా పెద్ద కొడుకు ఉన్నాడు పాపం మంచివొడు వాడు
వాన్ని తీసుకోపొయి హాస్టల్ల ఎత్తిరి ఉట్టిగ
ఏం చేద్దాం మరి ఇగా అట్లా అనే
ఇగ పోనియ్ పట్టు అట్లన్నా ఆడు చదువు అయింత సెట్ అయితడు ఒకడుగాక పోతే ఒకడన్నా సెట్ కావాలి కదా ఐ ఈ మేజ్ వాన్ని ఇడ్చి పెట్టి విన్ని ఇడ్చి పెట్టి ఇద్దర్ని ఇడ్చి పెడితే వాళ్ళింద్దరినీ మిమ్మల్ని ఇడ్చి పెడతారా ఆ ఇంత కొన్ని రోజులకి
మమ్మల్ని ఇడిచి పెడతారు మా పక్కింటి వొళ్ళ అబ్బాయిలు తీరుగా అయితరు
ఆ మరి గట్ల ఉంటది ఎగ్జాంపుల్ చెప్పుల్లి మీకు ముందు ఉండనే ఉన్నారు వాళ్ళని చూసన్నా ఇక మీరు అట్లా తయారు కాకుండా పెంచాలి
ఎట్లా మరి ఎట్ల పెరగాలి ఏం కథ ఎట్లా పెంచాలి మరి
ఏ పెద్దోడు అట్లా తయారు కాడు కానీ ఇగ చిన్నోడే
గదే ఉన్నది చిన్నోని తోనే ఉంది మా కట్టం
ఆ చదువు రాకపోతే రాకపాయె తెలివి రావాలి అది అంటే ఎట్లా బతకాలి అన్న తెలివి రావాలి ఎట్లున్నా బతకచ్చు ఎట్ల తిరిగిన బతకచ్చు అని ఇడ్చిపెట్టిరనుకో ఇగ ఆళ్ల లెక్కనే తయారైతది
ఆ అప్
కొంచము మొత్తం ఏదో క్లాస్ లో ఫస్ట్ రావాల్సిన అవసరం లేదు మనది మనం బతికే అంత తెలివి సంపాదించుకోవాలి
ఓ మొన్న థార్డ్ ర్యాంకో ఫోర్త్ ర్యాంకో వచ్చింది మా అబ్బాయికి
ఏ చిన్నోనికా
ఆ చిన్నోనికి మరి ఎగ్జామ్స్ లో అయితే అన్ని మార్క్స్ మంచిగనే ఒత్తున్నయి
ఎగ్జామ్స్ అంత పెద్ద స్కాము ఈ స్కూళ్లల్ల అ ఇగో పేపర్లు పట్టుకొని పోయి ఆ స్కూల్ పోవాల ఆ స్కూలోళ్ళు అట్ల మార్కులు ఎందుకు ఎక్కువేత్తరు తెలుసా ఇగ ఇప్పుడు మా స్కూల్ కచ్చినంక డెవలప్ అయిళ్ళు ఆ ఇగో ఇన్ని మార్కుల మనం మార్కులే చూత్తం కద ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఊర్లల్ల ఏం త్తరు వాన్ని అడిగి చూడరు ఆన్నడగరు ఏం లేదు మార్కులు అయితే మంచిగ అచ్చినై మరి మంచి గనే చవుతాండు ఈ స్కూల్లేషినంక అనుకుంటారు చూత్తే ఏం ఉండదు డొల్ల
నేనయితే మరి అడుగుతున్నా మరి నువ్వే రాసినవా నిజంగా చూసుకుంట రాసినావా చుడక రాసినవా అంటే నిజం నేను చూడకుండ రాసిన నిజం ఒట్టు ప్రామిస్ అంటడు మా అబ్బాయ్
ఆ అంటే ఏముంది అందులున్నా ఒక క్వశ్చన్ అడగాలే
ఆ తెలుగు అడిగినం గదా అడుగుతే జెప్పిండు కదా మరి
ఆ చెప్తే అయిపాయే
చెప్పిండు తెలుగ అయితే అడిగిన మా రోజు ఇట్లా చుడకుంట చెప్పు అని అంటే చుడకుండ చెప్పిండు
అదే అట్లనే లెక్కలు గీ చిన్న చిన్నయయితే రావాలి లెక్కలు చేసుకునే అంత రెండో తర గతి అంటే తక్కువ ఏం గాదు కదా ఇప్పుడిగ
మూడో తరగతిల ఉండాలి కాని మా దారిద్రానికి రెండో తరతిలున్నడు
చదివి అవ్వన్ని ఓడగొట్టుకుంటడంటే ఇంకెనకకే పోతాండు
మ్మ్ ఇగ మా ఇంట్ల బువ్వ దిననికి వచ్చిర్రు
అవునా అయినా ఇంకొక నాలుగు నిమిషాలు మాట్లాడి
ఆ
ఇంకొక నాలుగు నిమిషాలు మాట్లాడీ
ఆ మీకే మాగా
పోతలేవా మరి ఈ ఆదివారం.
పోతలేను ఏమో పోయిన సండే, అంతముందు సండే, వోయినం మేము అందుకే పో పో పోతలేం.
గావునా
పోతలేమూ ఫోన్ చేస్తా. ఇవాళ ఫోన్ చేసీ. రాము బయటీకి ఎవరనొత్తే బయటకి పోయి తిను. తిన్నాంక డబ్బులు కొడతమన్ చెప్పిన్
వాల్ నాయమిగా
ఆ కొనుక్కోమని చెప్తం ఏదన్న. బిస్కెట్ ప్యాకెట్, కార ప్యాకెట్లు, అవి ఇవి అయిపోతే.
ఇల్లు గిట్ట వేరే పోరో
వేరే ఓతరు, వేరే వాళ్ళు పోతేనే వాళ్ళ వాళ్లేంబడి బయ్ టికెళ్ళి వెళ్ళి రమ్మందం అందుకే అని ఎప్తున్నా.
ఈగా మరాళ్ళకే పైసలిచ్చి పంపించిల్లె
లేదు ఎవలు పోతరో తెల్వదు గాదా. రేపు రేప్ నేన్ పోత్ తనే గీ పక్క ఆమె పోతది. ఒక ఆమె, నేను పోతలేను గాబట్టమె బంద్ అయితది. అవును ఇగ మనకు మా వేరే ఊరు నుంచి ఆచ్చిటోళ్ళు మనకేం తెల్సిగా. పోతారో, పోరో ఎవరన్నా బోతే. బయటికి రమ్మం
ఇగా గంతే పాట్ ఎవరితోన్ వోతే అల్ల ఫోన్తో ఫోన్ చేయమంటే. అలాక్ పైసల్ కొడతే అయిపే. మళ్ళీ ఇళ్ళతోనూ పంపించి, ఆళ్ళతోన పోయదోక లొల్
ఆ అవును
ఇప్పుడు మంచినే ఉంటాడా. అచ్చినప్పుడు, పోయేటప్పుడు?
మంచిగానే ఉంటుండు, ఏడవాడు, మంచిగా ఉంటాండు, మంచిగా తింటుండు. ఏమన్నా గొంకోమంటే గూడా గోంకోడు నాచి న్న కొడుకు, ఓర్ కొనుక్కోమంటే ఓ షాపంతా నాదే అంటాడు. పెదోడు కొన్కో కొన్కో అన్నగ్ స్సలే కొన్కోలే మొన్న పోయిన సండే. మా మేముని మా పోతే అస్సలు కొంకోమన్ నాగ్గర ఉన్నాయ్, అద్దు అద్దు అన్నాడు.
ఆ కొనిచ్చి రావాలి ఏదో ఒకటి. మాల్ ప్చ్ ఎగక్ కారలు, బిస్కెట్లు తింటే మంచిది కాదు కాని. ఏదో పండ్లు అలాక్ పండ్లు పెట్టారు కదా. హస్టల్ల్ల పెడ్ టార్ గదా.
పెట్టారు గాని. మనం తీసుకుపోవచ్చు, తినిపియచ్చు, బయ్ లోపటికి గూడా వో
పండ్లే కొనిచ్చరా. ఎప్పుడన్నా పోతే ఇగ అల్ అసల్ ఈ తెప్పి య్ ఇగో ఆయనకంత చెంపల మీద, ఆ ఆ చంపల మీద తెల్ల మచ్ క్షలో అవన్నీ పోయినాయా.
ఆ పోలే ఆక్
అదే మరి ఆడ ఊకే ఈ తిండే, ఆ పండ్లు లేవు ఏం లేవు. అసలు పన్లే తీన్నారు మీరయితే. ఇంకా ఈ చిన్నోడు అన్నా అవ్వే తింటాడు గాని, ఆ పెద్దోడు అసలే తిన్నాడు. అందుకే హాస్టల్ ఉన్నప్పుడు కొన్నిచ్చి రావాలే గా. సంత్రలు సంత్రలు ఉంటాయి. ఎక్కువ రోజులెయ్ బనానా గిస్వంటిగోన్కోత్ తే తింటాడు
నాలుగు వేలు పెట్టి, దావకాల్న పెట్టి చూపితే కండ్లాద్దలే పెట్టుకుంటా లేడు.
ఓయావ్వా! అప్పట్లో కళ్ళే పన్జేయాలేవ్ అన్ అది ఇది అన్నారు?
కా కుడికన్ను చిన్ననే ఉన్నది. అట్నే ఉన్నది.
మరిగా మరి పెట్టుకోవాలే
పెట్టుకుంటాలేడు అస్సలే ఇంటికి కచ్చినప్పుడు కూడా పటుకత్తలేడు కళ్ళలద్దాలుట్టుకత్ త్తలేడు పెట్టుకుంటలేడు అసలు హస్టల్ పోయినా కూడా గంతే అస్సలే పెట్టుకుంటలేడు
హుమ్ ఇప్పుడు మా పెద్దతొళ్ళ మన్మడికి పెద్ద కొడుకు కొడుక్కి ఆయనకి ఇప్పుడే వచ్చినయ్ ఆయన ఏ క్లాసు ఫస్ట్ క్లాసో
అవు
ఆయన ఇప్పటి నుంచే పెట్టుకొని తిరుగుతాండూ అద్దాలు
అహ ఈయన పెట్టుకుంట లేడు సరే బాయ్